హలో హలో
హలో
ఆ హలో అండి బాగున్నారా
బాగున్నామండి. మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి.
మ్మ్ ఏం చేస్తున్నారు తిన్నారా డిన్నర్
ఆ చేసామండి. మీరు చేసారా
మేం చేస్తామండి. ఏం చేసారు డిన్నర్
ఈరోజూ క్యాబేజీ ఫ్రై చపాతి చేసామండి నైట్కి ఇప్పిటికి
అవునా డైట్ ప్లాన్లో ఉన్నారా ఏమన్నా
అలా ఏం లేదండి అంటే మామూలుగా క్యాబేజీ మంచిదే ఇంక రోజు అన్నం తినడం హెల్త్ కూడా మంచిది కాదన్నట్టు అప్పుడప్పుడు అం టే అప్పుడప్పుడేమ్ కాదు రాత్రి పూట్ల అంటే ఎక్ క్కువగా చపాతినే‌ చేస్తుంటాము.
ఎక్కువ చపాతినే‌ ప్రిఫేర్ చేస్తారా మీరు ఆ మేము‌కూడా సే సేమ్ అండి మేమ్ డైట్ ఓన్లీ లేద్ రెండు చపాతీస్ అండ్ కర్రీ ఎక్కువేసుకొని తింటారు. ఆ తర్వాత పెరుగు లేదా మజ్జిగా బాగా మజ్జిగ తాగ్తారు.
అవునవును ఇప్పుడు ఇంకది కాక ఎండలెక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వేరే వేరే క్కువ అన్ని రకరకాల అవి తినడం వల్ల బాడీకి చాన ప్ర ప్రాబ్లం అయితుంది ఇలాగ మజ్జిగ ఇంట్లో ఇంట్లో నాచురల్గా దొరికేవేం తాగిన కూడా ఏం తిన్నా కూడా
మ్మ్ బాడిని డిహైడ్రేష్ చేయకోకుండా బాగా మంచిగా హెల్తీగా వాటర్ కంటెంట్ ఉండేవి ఏవై నకాని ఫ్రూట్స్ వాటర్ మిలాన్ అలా ఏవి తీసుకున్నా హెల్త్కి మంచిది.
అవునవునండి ఇప్పుడు ఆ బయట అంటే ఆటోమేటిక్గా ప్యాకింగ్ చేస్ సిన జ్యూస్లు ఉంటాయ్ కదా ఇలా సెవనప్పు ఆ మ్యాంగో జ్యూస్లు ఆ జీరా ఇలాంటివుంటయ్ కదా కదా ఆ ఇలాంటివి బయట వా అవునవును వాళ్ళు ఎలాంటి అంటే ఏం కెమికల్స్ యూజ్ చేస్ చేస్తారో ఎలాంటి పదార్థాలు యూస్ చేస్తారో అలాగ ఏం తెలిదు కాబట్టి
దాంతో పాటి కూడా ఎక్కువ గ్యాస్ స్ ఫామ్ చేస్తాంటారు దానికైతే అదే మన ఇంట్లో మజ్జిగా ఏదన్ ఒక లెమన్ జ్యూసు లేదా బత్తాయి జ్యూసు వాటర్ మిలన్ జ్యూస్ అలా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగుతేనే హెల్త్కి మంచిది కదా
అవునా అండి.
మ్మ్ ఏంటి ఈ సంబర్లో మన్న ఉగాది ఎలా చేసుకున్నారు ఫెస్టివల్ అ హలో
హలో
ఉగాది ఫెస్టివల్ ఎలా చేసుకున్నారు మీరు
బాగ్ జరిగిందండి మా ఊర్లో ఉగాది అందరూ అంటే వర్ ర్సలు మామ వరుస అత్త వరుస ఇలాగయ్యే వాళ్ళంతా రంగులు చల్లుకోవడం ఇం ఇంకా మా ఊర్లో ఎప్పుడు లేనిది ఈసారి ఉట్టి కొట్టడం కూడా పెట్నారు.
అవునా బాగా ఎంజాయ్ చేసారా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో
ఆ బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా పొద్దునే అందరం ఫ్యామిలీ ఎంత కలిసేసి టెంపుల్ కెళ్ళేసి‌ వచ్చాము
ఊ ఎక్కడైనా వెకేషన్స్కి వెళ్ళారా
వెకేషన్స్ అంటే ఏం లేదు అక్కడే అంటే మా ఊర్ దగ్గరే ఉన్న వేరే స్టాష్ శివయ్య టెంపుల్ కెళ్ళేసి వచ్చాము ఇంకా అక్కడ టెంకాయ కొట్టి కొని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంట్లో మొత్తం పూజ అంతా చేసుకో ఏ అక్కడికి టెంపుల్ కెళ్ళాము
అవును
అక్కడ అందరు బాగా భజనలు చేస్తూ ఉన్నారు అంటే మామూలుగా పాత పాటలు స్వామి పాటలు అన్ని పాడుకుంటూ పూజ చే భజన అంటే తాళాలు తీసుకుని డప్పు కొట్టు ఉంటూ ఇలాగ అక్కడ ప్చ్ పాత్ కొత్త ఆచారాలు చూసి చానా బాగా అనిపించింది అసలు
బాగా ఎంజాయ్ చేసారంటారా
ఏమండి
బాగా ఎంజాయ్ చేసాము అంటారా
అవునవునండి మీ ఊర్లో ఎలా జరిగింది ఉగాది
మా ఊర్ ల బాగా అంటే ముందు రోజు అంతా ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి డీప్ క్లీనింగ్ చేసుకుంటాం ఆ క్లీనింగ్ అయ్యాక ఇంకా పండుగ రోజు ఫెస్టివల్ రోజు ప్రొద్దునే లేసి పిండి వంటలు చేసుకొని బొబ్బట్లు చేస్ కొని అదే ఓలిగాలు చేసుకొని దేవునికి నైవేద్యం పలహారాలన్ని పెట్టి ఆ తర్వాత ఊర్లో ఉండే చిన్న చిన్న గుళ్ళలు లేకపోట్టి టంకాయలు కొట్టుకొచ్చుకున్న తర్వాత పెద్దలకి బట్టలు పెట్టుకుంటారు ఈ పండకి మా ఊర్లా స్పెషలు బట్టలు పెట్టుకొని పెద్దవారికి ఎవరకైనా కానీ
ఉ అంటే మీ మీ ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా పెద్దవాళ్ళ ఓ చనిపోయిన వాళ్ళకి పెట్టుకుంటారా
ఆ అలా పెట్టుకుంటారు మీ సైడ్ పెట్టుకోరా
మా సైడు అంటే మేం చేయలేదు కాగానీ ఇప్పుడు ఆ మా సైడ్ దసరా చే స్తారండి దసరాకి ముందు రోజే ఇప్పుడు ఉగాదికి ఎలా మొత్తం ఇండ్లన్ అంత కడిగేస్తారు అలాగా దసరాకి మొత్తం పైన అటల పైన ఉన్న సామానులున్నీ తీసి మొత్తం అన్ని కడిగేస్తారు కడిగేసి దసరాకి ప్పుడు ఒక ఇంకా దసరా రెండు మూడు రోజులు ఉంద అనం గాని అప్పుడే అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు వాళ్ళకు బట్టలు పెట్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డు ఏదైనా ఉంటుంది కదా అలాగ ఫుడ్ పెట్టేది వాళ్ళకి అలా చేసుకుంటారు దసరా చేసుకుంటామండి
అ అదే ఒ ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రక అక్కడ దసరా ఇక్కడ ఉగాది ఇంకో చోట్ల పెద్దల పండగ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లో చేసుకుంటారు పెద్దల పడుగంటే కొంచెం ఇప్పుడు ప్చ్ దీంట్లో కూడా ఉండే దానిట్లో మూడి కాల్స్ ఆర్ నాలు నామదారులు అలా ఉంటారు కదా వాళ్ళున్నా దారులని వాళ్ళు చేసుకుంటారు పెద్దల పండగని
ఓకే నాందారులు చేసుకుంటారా ఎలా చేసుకుంటారు తెలుసా ఏమైనా
ఆ అదే వాళ్ళు మామూలుగా మనం పెద్దల పడుగ అంటే ఇప్పుడు మనం ఉగాది దసరాకి మనం స్వీట్ చేసుకుంటాము కదా
అవునవును
బట్టలు పెట్టుకోవాలంటే మనం స్వీట్ చేసుకుంటాం ఆ పక్క వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ నాన్ వెజ్ చేసుకుొని వాళ్ళకి ఇష్టమైన నాన్ వెజ్ ఏదంటే ఆ సథంగ్ మటన్ చికెన్ ఫిష్ ప్రాన్స్ ఇంగా డిఫ బోటీ ఎలా ఉంటే వాళ్ళు డ్రింక్ ఏవైనా డ్రింక్ చేస్త
అవునవును అంటే మొత్తం ఆ రోజు మొత్తం అంత నాన్ వెజ్ తోనే ఉంటుంది
వారు ప్రతి ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ పడుకుండనేదన్న ఇంకా నా నాన్ వెజ్ నో వెజ్ ఉండదు వాళ్ళకి
అవునువును
ఇది నాకు తెలిసినంత వరకు అది
ఆ మీ సైడ్ ఏదో కొంచెం డిఫరెంట్ గా చేస్తారు ఇది మా సైడు అలాంటివన్నీ ఏం చేయరు మామూలుగా జాతి ఇతర్లకి ఇలాగ అయితే ఆ అంటే వాళ్ళు ఎవరైతే స్వామి వారికి అంటే ఇప్పుడు పెద్దమ్మ తల్లి అలాగా పెద్దమ్మ తల్లికి ముక్కుంటారు అంటే ఇలాగా మేము యాటని ఇస్తాము అ లాగా అలాగా ముక్కున్న వారి రు స్వామికి బలిచ్చి అది మేకగాని పొట్టేలు గానీ ఏదైనా గానీ అలాగా ముందు రోజు రోజు ముందు ముందు రోజుల్లోనే మొత్తం బంధువులందరినీ పిలిచేసింటారు అగా పిలి చేేసిన తర్వాత ఆ ఆ అంటే వాళ్ళు బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ పొట్టే బలిచ్చిన పొట్టేలు తెచ్చి కూరండి మొత్తం బంధువులందరికి పెడతారు అలా ఇలాగా చేస్తారండి అంటే ఇలాగ పెద్దల పడుగ అయితే ఏం చేయరు
మా సైడ్ లా మేమైతే ఇయర్ కాక లాస్ట్ ఇయర్ బిఫ బిఫొర్ లాస్ట్ ఇయర్ రామో మేము రెండు అది రెండు మేకపోతులు అమ్మవారికి బలిచి ఆ తర్వాత ఒక మేకపోతంత అందరిని బ బందువులు పిలిచి కున్నారు రిలేటివ్స్ అందరూ పిలుచుకో ఉ చేస్తా ఇట్లా శ్రీరాన్నమి అయిపోయినాక పారణ అనిస్తారు కదా పారణ
ఆ
ఆ రోజు చేస్తారు బాగా అందరినీ పిలుచుకొని పెట్టి ఆ తర్వాత అత్త మిగిలింది ఇంకొకటి ఉంటది కదా మేక అదంతా కటింగ్ చేసుకొని ఆ కటింగ్ అంతా దానికి ఆ సాల్ట్ అడ్ టెర్మనిక్ పౌడర్ రెండు మిక్స్ చేసుకొని బాగా ఎండలో బాగా ఎండలో ఎండ పెెట్టేసి స్టోర్ చేసుకుంటారు ఈ ఈ ఓన్లీ వర్షాకాలం రానంత వరకు అవి యూజ్ చేస్తారు అవి చేసుకుంటారు బాగా ఒక ఏదైనా కాని బకెట్లలో కానీ సంథింగ్ జలల్లో కావర్ళ ఏ దాంట్లోైనా పెట్టుకోవచ్చు పెట్టుకుొని పైనటక పైన పెట్టు ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే ఇంగా మనం బయట నుంచి ప్రిఫెర్ చేయలేం కదా ఇప్పుడు
అంటే అంటే ఇప్పుడు మామూలుగా ఎండు చేపలు అంటుంటారు కదా అలాగా మటన్ ని ఎండేసుకొని ఆ స్టోర్ చేసు కుంటారా
ఆ ఎం సేమ్ యాజ్ ఇట్ ఇస్్ ఎండు చేపలు కానీ ఎండు చేపులు స్మెల్ వస్తది ఈ మటన్ మీట్ స్మెల్ రాదు బాగా ఎండ పెట్టేసి తింటారు కదా ఉప్పు పసుపు ఏసి బా కలిపేసినా తారు అంత స్మెల్ రాదు ఎప్పుడు కావాలంటే నీకు అప్పుడు ఇంకా ఆ ఎండల కాలం బయటికి పోయి తెచ్చుకు ఉండే వాళ్ళ తక్కువ కాబట్టి మీటిని ఇంకా అదే స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా వీళ్ళు వీక్లీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ ఇంకెప్పుడైనా తినొచ్చు చికెన్ ఆ ఆ ఆ సిచువేషన్ లో ఓన్లీ తింటే
హ్మ్మ్
చికెన్ చికెన్ ఆ చికెన్ కూడా ఏదంటే ప్యూర్ అంటే ఇప్పుడు నాట్
అవునవును అంటే ఇప్పుడు ఇది మటను మీరు ఎ ఎండబెట్టుకని నిల్వ చేసుకుంటాం అంటున్నారు కదా అలాంటప్పుడు అది మామూలుగా మటన్ ఎలా చేస్తారు అలానే చేస్తారా అంటే వన్ డే విధానం వన్
అవును అవునవును ఏమంటే మనం ఇప్పుడు పచ్చికూర ఏంద అనుకో పచ్చికూర ఇలా మామూలుగా డైరెక్ట్ చేసేసుకుంటాము ఈ ఎండ బేట్టి ఎండ బేట్ తీసిండేద అతే ఒక వన్ అవర్ టూ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి వా మంచి నీళ్ళలో కడుక్కొని
అవునవునులే ఆ
ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటే వన్ అవర్ అట్లా వన్ అవర్ లేదా టూ టూ అవర్స్ మా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతది అనమాట
ఆ సరే అండి
హ్మ్మ్ ఓకే